హలో
హలో ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
ఏం లేదు పడుకొని ఉన్నా నువ్వు
కాళీగానే ఉన్నా
తిన్నావా
ఆ తిన్న అప్పుడే నువ్వు తిన్నవా
తిన్నా ఏం కర్రీ
మాది చిక్కుడు కాయ
అవునా
హ్హ్
మేము పప్పు చేసినం
పప్పునా ఏం పప్పు
ఏమో పెసరపప్పు కావచ్చు
కావచ్చు అంటన్నావు నువ్వు తినలేదా
నేను తిన్నా కానీ నాకు పప్పుల పేర్లు తెల్వదు ఓన్లీ ముంగ్దాలు ఈ పెసర పప్పునే తెలుసు
ఇంతే సొ
ఓన్లీ ముంగుదాలు తెలుసు అంటున్నా
పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇవన్ని ఏం తెలువదా బొబ్బరి పప్పు
ఆహా నాకు కంది పప్పు ఏమో తెలువదు ఒక పెసర పప్పు తెలుసు తెలువదు అది రకరకాలుగా చేస్తారు ఈ పప్పు అని తెలువదు
ఆ రకరకాలుగా చేస్తారు కానీ కందిపప్పు తెలియదా మీకు
లావు ఉంటది అదేనా
కొంచెం లావు ఉంటే అది శనగ పప్పు
శనగ పప్పు తెలుసు బూందీ చేస్తారు దానితో
ఆ
అది తెలుసు మైసూర్ పప్పు కలర్ ఉంటది కాబట్టి ఆరెంజ్ కలర్ ఉంటది అది తెలుసు
మైసూర్ పప్పు అది అనపపప్పు మినపపప్పు పప్పులు బాగుంటయి రకరకాల పప్పులు
అసలు ఎన్ని
మ్మ్ అవును
మినపప్పు దోషాలు చేస్తారు కాబట్టి తెలుసు
మ్ మన కంది ఒక్క రోజు తింటారేమో తెల్పడా
తింటనే ఉంటా గాని అంత తెల్వదు నాకు అంటే దాన్ని టిక్కుగా చేస స్తరు సాంబార్గా చేస్తారు ఎట్ల ఎట్లానో చేస్తారు కదా ఆ ఇగ నాకు అంత అర్థం కాదన్నట్టు
ఊహు టమాట పప్పు చేస్తారు
కరెంట్ ఉందా మీకు ఇ మల్లా చిండు హలో వినిపిస్తుం తన వాయిసు
ఆ వినిపిస్తుంది
ఆ ఏం మాట్లాడట్లేదు అయితే మీరు
కొంచం వాయిస్ వచ్చినట్టు అనిపించింది ఎదో కొంచెం
ఆహ కరెంట్ ఉందా అంటునా
ఉంది ఉంది
మాకు పోతుంది వస్తుంది ఊకే
బాలేద
ఆ లేదు మొత్తం మబ్బు అయిండి కారు మబ్బులు పట్టుకున్నాయి
అవున
అవును మీ కెలా ఉంది అక్కడ
మాకు కొంచెం కొంచం ఎండ ఉంది కొంచెం కొంచెం మబ్్బులు ఉన్నాయి
ఆ ఇంక వర్షాకాలం వచ్చేసింది కదా
ఉమ్ అవునవును
తప్పదు మీకు ఇల్లు ఊరుస్తదా మరి
లేదు
ఫ్లాపా
ఆ
మాకు కురుస్తది మా ఈ మూడు రూమ్లు అయితే మూడు రూమ్లంతా కురుస్తది మా కనే గాద్ దుగానీ చాల మంది తుడిస్తే ఎట్ల ఉంటారో కదా
అవును చాల ఇభందయితది
టెంపుల్ కెళ్ళారాఎప్పుడైనా
ఆ మొన్నట్లో వెళ్ళాను టెంపుల్కి వెళ్తే మంచిగా అనిపిత్తది ప్రశాంత్ంగా
అవుడు ఏ టెంపుల్కి వెళ్లారు
ఇవా రామాలయానికి
అవునా రాముడు
మ్
అక్కడ పోతే ప్రశాంతంగ ఆ గంట శబ్దము విని దేవుడు ముందు అట్ల మందిరంలో కొంచం సేపు కూర్చుంటే చాలా బాగుంటది
చాలా మంచి ఉంటది మళ్ళీ ప్రసాదాలు కూడా బాగుంటాయి టెంపుల్ లైక్ మనం ఇంట్లో చేసుకుంటే అట్లా టేస్ట్ రాదు రుచి
అవునవును అది ఇలా కరెక్ట్ కనీ మా ఫ్రెండ్స్ ప్రసాదాల కోసమే పోతరు
అవున
ఆ ఇప్పుడూ నార్మల్ అంటే ఇప్పుడు ఏం కాదు గాని గణేష్ పెట్టినప్పుడు డు లెకపోతే దుర్గా మాత పెట్టినప్పుడు నైన్ డేస్ అట్ల ఉంటది కద నవరాత్రి త్రులు అయితే మధ్య డము ఎక్కడో ఒక్కడా అయితే ప్రతి ఒక్కరు అన్నదానం అనేది పెడతారు కదా
ఆ అవును
మధ్యానం లంచ్ టైమ్కి అసలు డైలీ నా నైన్ డేస్ టిఫిని తెచ్చుకోరు డైలీ ఒక చోట వెళ్ళి తింటరు
ఆహా
ఇంకా మా ఫ్రెండ్స్ లో కొందరు అయితే ఏం చేస్తారు తెలుసా ఆ ఒక గ్రూపే క్రియేట్ చేశారు అన్నదానం ఈ రోజు ఇక్కడ ఉంది అని చెప్పేసి బెల్లంపల్లిలో అన్న ధారా కార్యక్రమాన్ని పెడితే ఎవరికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉంది రా అని పెడితే మిగిలిన వలందరు అటే పోతరన్నట్టు అట్లా మళ్ళ నవరాత్రి ఉత్సవాల్లో కూడా అప్పుడు
కానీ అవి టేస్ట్ వేరే ఉంటయి మనం ఇంట్లో వేసుకున్నట్టు అవి రావు అక్కడ చేసినయ్ వేరే ఉంటయి టేస్ట్లు
దేవుడి దగ్గరిది ఎంత అయిన వేరేనే ఉంటది దేవుడి మహిమ కదా
హ్మ్ పులిహోర అయితే మనం ఇంట్లో చేసుకుంట ఇట్లా రానే రాదు పులిహోర అయితే చాలా బాగుంటది టెంపులో చేసేది వాళ్ళు ఎట్ల చేస్తారో గనీ హ్మ్ ఒక మనం ఇంట్లో చేసుకుంటే అట్లా టేస్ట్ అయితే ఉంటారు కదా వాళ్ళు ఏమి ఎస్తారో అని చాలా బాగుం
ఈ దేవుని మన నైన్ డేస్ తీసుకెళ్ నిమర్జనం కి తీసుకపోయేటప్పుడు ఇచ్చే పులిహోర సూపర్ ఉంటది కదా
అవును అవి మళ్ళ ఏంటి వేరే వేరే రకరకాల ప్రసాదాలు ఉంటాయి కదా దదోజనం శనిగలు
ఆ నా వాయిస్ వినిపిస్తుందా
ఆ మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుంది కానీ ఇప్పుడు వినిపిస్తుంది
నాకు ఇంతకుముందు బ్రేక్ అయింది మీది
ఆహ
మీకు అటువైపు ఆంజనేయమాల అయ్యప్పమాల వేసుకుంటారా ఎవరైనా
ఆ వేసుకుంటారు మా సైడు
అవునా అప్పుడు చాలా నిష్టగా ఉండాలి కదా
అవును చాలా ఇది ఉండాలి కానీ మంచి అనిపిస్తది ఆ ఉన్నన్ని రోజులు
అవును మా ఇంట్లో కూడా వేసుకుంటారు అయ్యప్పమాల ఫార్టీ వన్ డేసు చాలా బాగుంటదంటి నైటు డిన్నర్ చేయడం ఉండదు కదా ఓన్లీ టిఫిన్స్ స్ మార్నింగ్ అయితే ఓన్లీ మిల్క్ తాగి ఉండడం లేదా ఛాయ్ ఇగ ఆఫ్టర్నూన్ మాత్రం ఇగ అం దరం కలిసి లంచ్ చేస్తాము అప్పుడు వచ్చే ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటది
అవును అట్ల వట్టపుడే చేసుకుంటే అట్లా టేస్ట్ రాదు
రాదు ఆ టైం లోనే చాలా బాగుంటది
హ్మ్ వాళ్ళుయితే పొద్దున్నే లేసి స్నానాలు చేసి చలి లోనే
కాలంలో అంత మళ్ళ చల్లనీళ్ళ స్నానం చేసి అంత
ఆ చెప్పులు లేకుండా నడవడం సాత్వికమైన ఆహారం తీసుకోవడం
ఆ బ్లాక్ డ్రెస్ ఆంజనేయం మాలలో అయితే నైట్ ఆ ఇంత టిఫిన్ చేయడం గుడ ఉండదంట కదా
ఆ అవునాట
ఓన్లీ మధ్యాహ్నమే ఉంటది చేయడం
ఉంద
ఇది ఈవినింగ్ ఓన్లీ పాలు బనానా ఇంతే
పాలు బనానా తీసుకుంటారు
ఆ జీవుడ కూడా ఉండదు కానీ ఇప్పుడు అయ్యప్ప వాళ్ళకి ఏంటంటే చలి కాలంలో స్నానం చేయాలి వీల్ ఏమో ఎండాకాలంలో నడవాలి చెప్పులు లేకుండా
అవును
వీళ్లు స్నానం చేయొచ్చు పొద్దున సాయంత్రం కాని ఎండ ఫులు కాలు కలుతాయి వాళ్ళకేమో ఏం గాలు గాలియి గాని తలికి సాగ చేసాడు అైతది రెండు సార్లు
ఉమ్ అవును చేయాలే స్నానాలు
అవును మేము ఇంకా ట్రైన్ ఎక్కి అనకి పో మాల వాళ్ళు వచ్చినప్పుడు శబరిమల అవి వెళ్తారు కదా అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇరిముడిగట్టేటప్పుడు అందులో బియ్యం వేస్తం ఇంకా నెయ్యి తోటి కొబ్బరి కా లోట్ల ఇస్తాం అక్కడ పోయినంత అయ్యప్పకి వేస్తారండి ఎలుసయి నకు
అంతే
అవునా చూడలేద
చూడలలు మన్నాను
ఆహా ఇప్పుడు ఇరుముడి సినిమా గుడ వస్తుంది కదా తెలుసా
ఆ ఇరు మడి సేనుమా నా ఏమ చూడలేదు నేను మీరు ఎక్కడెక్కడ టెంపుల్స్ క వెళ్లారు
నేను మా చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అన్నిటికి వెళ్తూ ఉంటాయి ఇంకా రీసెంట్ గా అంట అంటే భద్రాచలము రాములవారి కళ్యాణం చెలిిన
ఉహు అక్కడికి ఎళ్ళిండ్ర కళ్యాణనానికి ఎళ్ళిండ్ర
అవును
సీతారాముల కళ్యాణం ఆ చాలా బాగా జరిగింది ఫుల్లు మందచ్చిర్రు తొక్కిసులాట అయింది ఇగ మేముఊ పర్ణ శాల వ్యదనా ఆ
జనం బాగుండేనా అంటున్నా
చాలా మంది వచ్చి్ర అసలు ఫుల్ కింద ఎక్కడ పడితే అక్కడ నేల మీద గచ్చు మీద మట్ పత్తి మీద ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నారు
ఆహా
మూడు గంటలుని లేదు రెండు గంటలని లేదు అప్పుడే స్నానం చేసి మూడింటికి దేవుడు దర్శనం ఓపెన్ చేస్తారంటే రెండింటికి ఒకటి ఇచ్చి స్నానం చేసి నడిసచ్చి లైన్లు కడుతున్నారు నాలుగింటికి సానం చేద్దాంమని పోతే అప్పటికే కొన్ని న్ ఉందిసలు
అవునా
అసలు మేము నాజద్ద వరకు ఆరైంది ఇక మొత్తం నిండిపోయారు సోకి ఇట్లాట్ అయింది
ఆహా అక్కడ ఇంకేమేమి ఉన్నాయి చూసే ప్రదేశాలు భద్రాచలంలో
చాలా ఉ ఇంకా సితమ్మ వారు అక్కడ ఉండే ప్లేస్ ఉంది అంటే అక్కడ ఉంటారు కదా ఒక అట్లా చెప్పారి అక్కడ పూజారులు అక్కడ కథ కూడా ఆ దే అమ్మవారి చీర ఆరేస్తుంది అంట అక్కడ వాగు ఉంది అవన్నీ చూపిరు కథలు కూడా చెప్పిర్రు ఇట్లా జరిగింది రామ్ అక్కడ ఇట్లా రాముడు కూర్చొనికి బండతోనే ఇట్లా పెద్దగా చెక్కి ఇట్లా సింహాసనం ఎట్లా ఉంటందో అట్లా నార్మల్ గా బండ ఉంది ఆ ఇట్లా ఓర్గే బండ కూర్చునే బండ ఉంది చూస్తే అక్కడ అక్కడనే ఇట్లా కూర్చొని ఇట్లా కాపలాగాసేవారంట అమ వారికి
అవునా
ఇంకా షూర్ పనక ఇట్లా అనే కదా అందుకనే సూర్పనక్కలాంటి వాళ్ళు మన జీవితంలో కూడా ఉండద్దని అక్కడ రెండు బండలు చిర్ర్ అంటే పది రూపాయలు ఇస్తే రెండు బండలు ఇస్తారు అవి వెనక వెనక నుండి తిరిగి చూడకుండా ఇంకా ఎనక రెండు బండలి సర ఆల
ఆ
బాగుండే అసలు
సరే అండి
ఆ సరే బాయ్
మీకు ఎంతనుకు మీ